హలో
హలో విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఇది సమ్మర్ ఇది సమ్మర్ సీజన్ కదా ఇప్పుడు ఎక్కువ మ్యాంగోస్ దొరూ తే కదా
హుం
ఈ మ్యాంగోస్ ని మనము ఆ ఎక్కువ తిని పడేసే బదులు ఆ మ్యాంగోస్ లో ఉన్న పిక్ టెంక ఉంటది కదా పిక్క అని కూడా అంటారు ఆ టెంకను మనం ఏ డ పెట్టి తర్వాత అందులో ఉన్న ఆ జీడికాయల్ని మనము రెండు మూడు రోజులు ఎండ పెట్టి తర్వాత మిక్సీ ఆ మిక్సీ లా పెట్టి దాని పొడి పొడి మొత్తం పాలాలో వేసుకొని తాగితే అది హెల్త్ కి చాలా మంచిది
ఓ
అట్ల అట్లనే పాలల్లో పసుపు
విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది మనం టాబ్లెట్స్ ద్వారా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి తినాలి
అవును ఇంకా మీకు ఇది సమ్మర్ సీజన్ కదా ఎక్కువ ఉట్టుట్టుగానే బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది అ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటది
ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మనము వాటర్ మిలన్ గానీ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ గానీ వాటర్ మిలన్ మ్యాంగో జ్యూస్ అయినా ఓక లేకపోతే మిక్సర్ జ్యూసెస్ బనానా ఆపిల్ ఆరెంజ్ గ్రేప్స్ ఇట్లా ఏదైనా తీసుకో కు వాటర్ కొట్ ఆ అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఎక్కువ కాకుండా కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ క ఇంకా అందులో కొన్ని చియా సీడ్స్ వచ్చా లేకపోతే సబ్జాస్ వచ్చా తీసుకొని తవాత మన భార ఎండగా ఉంటుంది మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ వా అక్కడ కూడా కావద్దదు కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఓ ఆర్ ఎస్ అయినా సరే తీసుకోవచ్చాను అప్పుడు మన బాడీని ఎండకి తట్టుకునే అంత కెపాసిటీ మెయింటైన్ చేస్తుంది
పెరుగు ఈసేసుకొనికని ప్రొద్దున తిన్నా కూడా అది బూస్టుల పవర్స్తుంది ఇ కొంచెం హాని కలుపుకొని గోరువెచ్చ తాగితే కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
ఆ అవునవునా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూనే మనకి హైడ్రేటివ్ ఉంటుంది మన స్కిన్ అయినా హెయిర్స్ అయినా మన ఫేషియల్ అయినా చాలా బాగుంటది మన బాడీకి మన స్కిన్కి కూడా ప్రటెక్ట్
మా ప్రొద్దున ప్రొద్దున మనము ఆడి పడి గడుపున చేసిన ఏంటనే మనము ఆ పైనలా ఎ మ తింటే అది హెల్త్ చాలా మంచిది హ
అవును అది హార్ట్కి ఎల్లిపాయ తేనె అనేది హార్ట్ కి మంచిది మన హార్ట్ లో ఏదైనా కొలెస్ట్రాల్ లాగా ఫామ్ అయినా లైక్ కొవ్వు అనేది పెరుగుతుంది కదా అప్పుడు ఎల్లిపాయ అనేది దానికి బర్న్ ససషన్ ఎక్కువ కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ అంతా తగ్గస్తుంది మన బాడీ కూడా ఆ ఒబేసిటీ నుంచి తగ్గుతుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటది ఉల్లిపాయ చాలా మంచిదే గార్లిక్ గార్లిక్ విత్ హనీ గార్లిక్ ఏమో ఒపెసిటీని ఇంకా పషవాన్ని తగ్గిస్తే హనీ ఏమో ఆ మన ఇమ్యూన్ పవర్ ని అనేది డబ్బలా చేస్తున్నాం అనమాట
హ్మ్ మన అమ్మ మీద నానమ్మలు ఇంకా తాతలు ఎక్కువ ఆన్నం తినడుకు నైట్ అట్లా వేసుకుని మార్నింగ్లువనే ఎట్టన్ యడానికి బలాయ తీసుకొని పోయేటళ్ళు అందులో పెరుగు పా ఇంకౌలిని అది అప్పుడు వాళ్ళకే ఆ అంబలు కూడా దసేటళ్ళు ఆ ఒకప్పుడు వాళ్ళు అంబలు కూడా దాయేటళ్ళు ఇప్పుడు మనకున్న జనరేషన్ లో మనం ఇప్పుడు ఊచలా తింటున్నాం
అవును
అ
ఇంకా ఈ సంమ్మార్ టైం లో వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే నీళ్లో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ
ఆ
మన బాడీ మధ టీ గుజపో
మ ఇవి చాలా మంచి హ గ్రోత్ టి ఎతు కళ్యాణ కణ ఇది
అవును
రెడ్ కలర్ లో ఉండే వెజ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని మంచి అంటే టమాటా ఇంకా ఆపిల్ ఇంకా రెడ్ ఎర్రౌలిగడ్డ
అరే
అవును
బర్రీస్ స్ట్రాబెరిీ చెర్రీ ఇంకా చిన్న టమాట స్
హ ఇంకా మెయిన్గా చెప్పాలంటే మన మస్క్ మలన్ జ్యూస్ కూడా అది చాలా మంచిది బాదం మిల్క్ కూడా చాలా మంచిది జ్యూస్లులం హ ఇక వెజిటేబుల్ విషయానికి వస్తే ఎక్కువ ఆకుకూరలకు ప్రిఫరెన్స్ ఇస్తారు పాలకూరకు అది విటమిన్ ఏ డి అవవిష్టంది
అ
మీటి విషయానికినికి వచ్చే వరకు ఆ ఎక్కువ ఫిష్ కి ఇస్తారు ఫిష్ కి ఇంకా మటన్ కి
చికెన్ కూడా ప్రోటీనే అంతలో చికెన్ లో ఫ్యాట్స్ ఏమి ఉండయి చికెన్ ఆల్సో ప్రోటీన్ అ హై ప్రోటీన్ అంటే పప్పులు చికెన్ ఫిష్ ఫిష్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉంటంది ఫిష్ కూడా ఇంపార్టెంట్ మన బాడీకి
ఊ మళ్ల ప్రతి రోజు ఎగ్స్ తిన వండడం కూడా మంచిదే వేడి అయితదని అంటరు కని డాక్టర్స్ ఎక్కువ మటుకి ప్రతిరోోజు ఒక గుడ్డు కంపల్సరీగా తినాలి అదే బెస్ట్ అని అంటారు అన్నిటిక
ఎగ్ లో కూడా ఎగ్ వైటే తినాలి ఎల్లో తినకూడదు ఎక్కువ
అవును
అది అది హై ప్రోటీన్ కాబట్టి ఎగ్ వైట్ తీసుకోవాలి ఇంకా ఈ జిమ్ కి వెళ్ళే వాళ్ళు డైట్ చేసే వాళ్ళు ఎక్కువ చికెన్ కన్ఫామ్ ఇంకా ఎగ్స్ వైట్ ఎగ్ మాత్రమే తింటారు హై ప్రోటీన్ అని
అవునవును
మనం బాడీకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ లేకపోతే కొక్కటిన్ కావాలనుకున్నప్పుడు చికెన్ బాగా తినాలి ఇంకా ఈ ఎగ్ వైట్ తినాలి ఎల్లో తినొద్దు మళ్ళీ
ఆ
ప్రోటీన్ షేక్స్ తీసుకోవాలి మన బాడీకి కె
అవును మళ్ళీ ఆ కలబందను కూడా దాని లోపల ఉన్న గుజ్జు చెక్కరతోని తింటే అది మనకు హెల్త్ కు చాలా మంచిది అట్లానే స్కిన్ కూడా మంచిది స్కిన్ మీద పెట్టుకున్న వైట్గా అవుతారు ఏదన్నా ట్యాన్ ఉన్న కూడా పోతడి మంచి ఉంచుతది
అలోవెరా మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాం
అవును
హ
అట్లనే ఇక్కడ మన వెజిటబుల్స్ కి వస్తే షుగర్ ని కంట్రోల్ కంట్రోల్ చేసే బట్టి ఇవి పాలకూరలు మళ్ళీ మునక్కడ ఆకులు ఉంటాయి కదా ఆ వాటిని కూడా కూర వండుకోని తింటే మంచి హెల్త్ కి
అవునవును
ఆ మళ్ళ వైట్ బ్లడ్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇట్లా తక్కువయినప్పుడు మనకు టూ త్రీ డేస్ లలో తొ రెండు మూడు రోజులు తొందరగా మనకు కవర్ కావాలంటే ఆ పొప్పడి పండు ఆకు చెట్ చెటు పొప్పడి చెట్టు ఆ పొప్పడి పండు చెట్టు ఆకులు ఉంటాయి కదా లేత లేతయి అవి జ్యూస్ చేసుకొని తాగితే మనకి ఈజీగా రెండు రోజులలో కవర్ అయితాయి ఎంత తక్కువ పడిపోయినా
ఉ
అది కూడా హెల్త్ చాలా చాలా మంచిగ
ఇంకా మన బాడి హెల్తీగా ఉండాలండి టెన్ షుగరా కంటెంట్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ అంతా తగ్గించాలి
ఇంకోటి ఏంటంటే మనకు డైజెషన్ ఫ్రీ కావడానికి ఆ ఆకుకూరలు అంటే పాలకూర గోంగూర అవి ఇవి ఎక్కువైతాయి ఇంకోటి మనకు ఏమంటారు ఇది బాదే మనం చికెన్లలా మటన్లలో వాడే మిరియాలు గరం మసాలాలు అవి హెల్త్ కి చాలా మంచి
అ
ఆ
మసాలాలు మన బాడీ లో